హలో
నమస్కారం సార్
ఈ రోజు మాకు ఏ విషయాల గురించి మాట్లాడతారు మీర్
ఉమ్ ఆ పండగల గురించి సార్
ఓకే పండగల గురించి రేపు మనకు ఉగాది పండగ వస్తుంది కదా మేడం దాని గురించి మాకు కొంత అవగాహన కలిగించండి, మీకు తెలిసింది మీరు చెప్పండి నాకు తెలిసి చెప్ ప్ త్తాను
ఆ ఓకే సార్ మేమైతే రే ఉగాది రోజు పొద్దున్నే లేస్సాం సార్ ఉగాది సూర్యోదహం సూర్యోదయం కాకముందే లేస్తాం సార్ లేసి ఇల్లు శుద్ధి చేసుకొని స్నానాలు చేసి దేవుని గది శుభ్రం చేసుకుంటాం నియన్ గది శుభ్రం చేసుకొని ఇంటికి ఆ మామిడాకులు కట్టుకుంటాం అన్ని దర్వాదులకి
ఆ మేము కూడా మేము కూడా మీలాగానే దర్వాజా మొత్తానికి ఇల్లు శుభ్రం చేసుకుని దర్వాజాని మామిడి ఆకులతో గల్మ అంటారా గల్మని ఓ మేము అలంకరించుకుంటాము తర్వాత ఇంటి ముందు ముగ్గులు వేయడం మాకు మొత్తానికి ఇక కొత్త సంవత్సరం బాగానే మేము ఫీల్ అవుతాము కొత్త సంవత్సరమే హిందువులకి అంటారు కదా
ఆ అవును తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం అప్పుడే స్టార్ట్ అయ్తాది అన్ని పండుగలు ఉగాదితోనే మొదలైతాయి తొలి పండగ
మాక్ ఉగాదితోనే మొదలవుతాయి ఇది మనకు మొ మొట్టమొదటి పండగ ఈ సంవత్సరంలో
అవును సార్ ఉగాదిక ఉగాది పచ్చడి చేస్ కుంటాం ఆడ్ చెడ్ రుచులతోని ఉగాది పచ్చిడి చేసుకుంటాం తీపి చేదు పులుపు వగరు ఉప్పు కారం ఈ ఆరు చెడ్ రుచ్చులతోని పచ్చడిని తయారు చేసుకుంటాం
ఆ పచ్చడి అంటే గుర్తోచ్చింది పచ్చడిలో ఏమేమి ఇంగ్రిడియంట్స్ కలుపుతారు కొంచెం చెప్పండి మాకు
తీపి కోసం బెల్లాన్ని కలుపుతారు చేదు కోసం వేప పువ్వుని కలుపుతారు వగరు కోసం మామిడికాయని ఇంకొకటి ఆ స ఉప్ ఉప్ ఆ చింతపండు తి చిన్ ఆ పులుపు కోసం చింత పండేస్తారు ఇంకొకటి ఉప్పు కారం
ఉప్పుకారం ఆ ఇవన్నీ ఆరు రు రుచులు కాబట్టి షడ్ రుచులు అని వస్తయ్ ఆరా ఏడా ఆరు కదా
ఆరు ఆరు షెడ్రుచులు
ఓకే ఆరు రుచులనే షెడ్ రోజులు అంటారు ఇవి ఆ ఇవి కలిపిన ఆ పచ్చడిని ఉగాది పచ్చడి అంటారు ఇది తింటే
కలి కలిగే ప్రయోజనాలు మన శరీరానికి మంచిది అలాగే మనం కొత్త సంవత్సరంతోని తీపి ఆ తీపి చేదు వగరు కారం ఉప్పు అన్ని ఇ-వీటితోనే స్టార్ట్ అయితాయి కాబట్టి మనం కొ పచ్చడితోనే తినడం స్టార్ట్ చేస్తాం తా పచ్చడి తాగడం
అలాగే భక్ష్యాలు చేసుకుంటాం కొందరు బూరెలు అంటారు బూరెలు చేసుకుంటాం మ్ ఫస్ట్ దేవున్ కి దేవున్ దగ్గర పెట్టి ఆ తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళకి పెట్టేసి తర్వాత మనం తింటాం
దేవునికి నైవేద్యంగా ఇచ్చి ప్రసాదం లాగా పెట్టి మనం కూడా మన జీవితంలో తీపి చేదు అనుభవాలు కావచ్చు సుఖ దుఖాలు కావచ్చు సమానంగా ఫేస్ చేయడానికి గాను ఒక గుర్ తుగా దీన్ని తీసుకుంటాము ఇది తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనమా ఆయుర ఆరోగ్యం వృద్ధి అవుతుంది అంటారు
అవును
చెరకు ఓ రసం కూడా కలుపుతారు కదా తీపికి బదులుగా చక్కెర అట్లా లేదు చె-చెరుకే కొత్త మొత్త అన్ని కొత్తవి
ఉ కొత్తవిగలుపుతారు అలాగే మనం మ్ కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నామనే సూచ నల తోని ఉగాది పండగ జరుపుకుంటాం మనం
అవును కరెక్ట్ బాగా చెప్పారు
మ్
అయితే ఈ ఉగాది రోజు పంచాంగ శ్రవణం కూడా చేయాలి అని అంటారు పెద్దలు మీరు విని ఉన్నారా ఇది
ఆ విన్నాను సార్
అంటే ఆ రోజు
ప ఆరోజ్ అవును అలా గే సహస్త్రనామం సహస్త్రనామం కూడా వినడం అయినా చదవ దమైన చేయాలి
ఆ
మ్
ఇంకా మేడం మీకు తెలిసింది చెప్పండి స్పెషల్ గా ఉగాది
ఉగాది అంటే ఉగాది రోజు కొత్త బట్టలు దరిసుకొని మంచిది ఇల్లు శుద్ధి చేసుకోని అన్ని పట్ ఆ దేవుని గదిని శుభ్రపరిచి అన్ స మొదలు పెడతాం సార్ ఇగ ఆ రోజు నుంచి అలాగే ద ఆ రో ఆ మాంసాహారం ఏం తీసుకోము అన్ని వెజ్జే కూరగాయలు తినడం పప్పు అలా
అవును మంచాలోల్లతోనే స్టార్ట్ చేస్తారు ఇవన్నీ కూడా కొత్త కుండలో వేసి ఆ ఏది పచ్చడయితే వేసుకొని చేస్తారు అదే కొత్త కుండలో కొత్త వంటకం గూడా చేస్తారు
అవును అ తీపిది ఏదైనా సేమియా అయినా బెల్లమన్నం అయినా జేసుకుంటరు
ఆ అవు షేమియా అంటే గుర్తోచ్చింది షేమియాలో కలిపే ఇంగ్రీడియంట్స్ ఏతే చెప్తారా గుర్తు చేస్తారా షేమియా అంటే ఏమేం కలిపి షేమియా చేస్తారు వే తో చేస్తారు
ఫస్ట్ ఆ సేమియాన్ని కొంచెం నెయ్యేసి వాటిని కొంచెం గోలించాలిసి సేమియాని తర్వాత దాన్ని పక్కనేది పట్టుకొని పెట్టుకొని కొ ఒక గంజులో కొన్ని పాలు పోయాలి ఆ పాలు మరిగించాలి అవి మరిగినంక కొంచెం చక్కెరెయ్యలి చక్కెర వేసాక వీలా చీలు విలాచీలు దంచి ఆ విలాచీలు దాంట్లో యేసుకోవాలి పాలల్లో పాలు మరిగినాక ఇందాక మనం పక్కన పెట్టుకున్న సేమియాని ద ఆ పాలల్లో వేయాలి మరిగే పాలలో అవును అది కొంచెం కలిపినాక డ్రై ఫ్రూట్స్ దీసుకోవాలి బాదం అయినా బాదం తీసుకుంట ంటరు లేదంటే కిస్మిస్ యేస్తరు వాటిని ఒక పది నిమిషాలు అలా ఉంచితే
మీరు చేసుకొని దిన్నారా న్న షేమియా
ఆ తిన్నాన్ సార్
ఆ మేము కూడా సేమియా సేమియ అంటే బాగా ఇష్టం ఆ
బూరేలు అంటారుగా బొబ్బెట్లు ఆ అవును రకరక రకరకాల పేర్లుంటాయిట్లు బక్షాలు అని
ఓకే అవు కానీ మనం ఉగాదికి ఒక ఉగాది కంటే కొత్త సంవత్సరంగా ఇంగ్లీష్ సంవత్సరాన్ని కూడా కొత్త సంవత్సరంగా ఫీల్ అయి చేసేవారు కొందరుం టారు అది పాశ్చాత్య ధోరణి వల్ల ఆ ఇంగ్లీష్ ఇయర్ అంటే ఆంగ్ల ఇయర్ అంట జనవరి దాన్ని గూడా కొత్త సంవత్సరంగా ఇది జేస్తారు అంటే సెలబ్రేట్ చేసుకుంటారు
కానీ తెలంగాణ వా తెలుగు వాళ్ళకి మాత్రం ఈ ఈ ఉ ఉగాదియే స్పెషల్లీ ఇదే ఫస్ట్ పండగ దీన్నే కొత్త సంవత్సరంగా పర మన కొత్త జీవితాన్ని కొత్త రోజు కొ కొత్త సంవత్సరాన్ని దీంతోనే స్టార్ట్ జేస్తాం ఉగాదితోనే అలాగే పంచాంగాలు జూపిచుకుంటారు అందరూ
ఆ అను బాగా చెప్పారు పంటలను పండించే రైతన్నా కూడా ఈరోజు రోజు అంటే ఉగాది రోజు అంటే రేపు జరగ జరుపుకునే ఉగాది రోజునే ఆ తన కులానికి చేనుకు వెళ్ళలి ఆ నాగలి ఆ పట్టి ఒక నాలుగు చ కూరలు అంటారు కోండ్రలు అంటారు అటు ఇటు దున్నేసి ఇంటికి వస్తారు అంటే ఈ సంవత్సరం అంతా పంట చక్కగా రావాలని దేవునికి మొక్ కొని నాలుగు సార్లు దున్నేసి వస్తారు ఆ రైతుకి ఈ పండగ చాలా పవిత్రమైనదని భావిస్తారు
అవును సార్
మీ ఇంకా ఈ పండుగ సందర్భంగా మీకు ప్రత్యేకత అనిపించిన విషయాలు ఏమైనా ఉన్నాయా
అవును సార్ ప్రత్యేకమైన కొత్త మన కొత్త జీవిత తాన్ని మొదలు బెట్టబోతున్నాం అనేది సూచనలు
మంచి పనితో స్టార్ట్ జేసి ఈ సంవత్సరం అంతా మంచి పనులు చేస్తామనే ఒక గట్టి నమ్మకం అయితే మనకు వస్తది
అవును అలాగే దీని తర్వాత మ మధ్యలో పండుగలు ఏం లే తర్వాత వినాయక చవితి వస్తది వినాయక కున్ని చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటాం
అవును వినాయక చవితి అంటే అది ఎప్పుడు వర్షాకాలంలో వస్ ఆగస్ట్ సెప్టెంబర్ ఆ నెల్లో వస్తది ఓ సో పండగ అంటే ఒక ఉగాది ఏ కాదు హిందువులకు చాలా పండగలు ఉన్నాయి ఆనందంగా జరుపు కునే ఉత్సవం ఏదైనా కావచ్చు అది పండగే మనం రేపటి పండుగ గురించి ఇందాక మాట్లాడుకున్నాము ఇ తర అ ఇది ఇదైన తర్వాత వచ్చె పండుగలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీకు చెప్తు మాకు చెప్తున్నారు వినాయ చవితి ఆ బోనాలు తెలంగాణ బోనాలు అంటారు స్పెషల్ గా అయితే ఇక్కడ
బోనాలు స్టార్ట్ అయితే బోనాలు నెల రోజులు ఉంటాయి సార్ అవును హైదరాబాద్ లో ఉమ్ దసరా రక్ష రక్షాబంధన్
ఆ రక్షాబంధన్ దీపావళి
ఆ దీపావళి కార్తీక మాసం శ్రావణ మాసం అన్నీ స్టార్ట్ అయితయ్ ఇగ మన ఉగాదితోని అన్ని పండుగలు స్టార్ట్ అయితయ్
ఆ
సద్దుల బత్కమ్మ దసరా అలాగే అమ్మ వారి నవరాత్రలు దస్ రలోనే నవరాత్రులు కూడా వస్తాయి
అంటే దీన్ని బట్టి చూస్తే ప్రతి పండగ వెనక ఒక స్టోరీ ఉంటది ఒక నే పథ్యం ఉంటుంది ఆ నేపథ్ ధ్యం నుంచే ఈ పండగలు పుట్టుక పుట్టకొచ్చినట్టు ఉన్నది ముఖ్యంగా మన మన దేశ శంలో వివిధ మతాల వారు ఆచాల వారు ఉన్నప్పటికీ ఎక్కడ మన భారతీయత చెడ చెడిపోకుండా అందరం ఒకటే అనే భావనతో కలిగి ఉంటూ వాళ్ళకు సంబంధించిన పండగల కూడా చక్కగా జరుపుకోవడం ఆ చాలా వినడానికి చాలా బాగుంటది వినడానికి గాదు వారు చూసే ఎంతో ఇదిగా ఉంటది రకరకాల జాతరలు జరుపుకోవడము వాళ్ళ ఆచారాలను కాపాడుకుంటూ పండుగలు చేసుకోవడము
మేడారం జాతర కూడా చాలా పెద్దగా అయితది శివరాత్రి
ఆ శివరాత్రి అవును మహా గొప్ప జాతర అది అందరు ఎక్కువగా పార్టిసిపేట్ చేసే జాతర అదే నెలంతా సాగుతాయి అది మీరు శివరాత్రి జాతరకి వెళ్ళారా మొన్న జరిగిన శివరాత్రి
అవును సార్ మా దగ్గర చాలా ఘనంగా అయితది వెళ్ళినను సార్
ఆ నేను మేము మా కుటుంబ సభ్యులు అందరు కూడా ఆ జాతరలో పాల్గొన్నాము ఆనందంగా దేవుని దర్శనం చేసుకొని
అవును ముందు రోజు నుంచి అన్ని కార్యక్రాల మొదలు పెడు తారు అలాగే ఇగ ఒకటి శివరాత్రి రోజు నైట్ రాత్రి ఒకటిటి నుంచి జాగర స్టార్ట్ అయితది అందరి
ఆ వండర్ జాగారం అవును జాగారం ఉంటారు
ఉ
ఓకే మేడం మీరు పండగల గురించి ముఖ్యంగా ఉగాది ఎలా జరుపుకుంటారు ఏ విధంగా జరుపు కుంటారనే విషయాలు చాలా చక్కగా నాకు తెలియజేశారు అందుగాని మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం
ఓకే సార్ థ్యాంక్ యూ మీరు కూడా నాకు కాల్ చేసినందుకు